హలో
అ
ఆ బాగున్నావరా ఏం చేస్తున్నావు
ఆ బాగున్నా ఇందకాల లే కట్టే కట్టే కద కు
అవునా ఇవాళ ఫ్రీగానే ఉంటావ అయితే
ఆ ఫ్రీగా ఉంటాం బయటకి వెళ్దాం
అవునా అట్లా సరదాగా మూవీకి వెళ్దాం రావచ్చు కదా
ఆ రాలేను అక్క అంతసేపు పర్మిషన్ ఇవ్వరు అక్క మాహ అంటే వన్ అవర్ అంత సేపు ఇవ్వక్కమా అంటే టూ అవర్స్ వన్ అవర్ అకువవ్వూ
అంటే వన్ టూ అవర్స్ తప్ప అఔటింగ్ ఎక్కువ టైం ఇవ్వరా
ఎవ్వరు అది కూడా ఒకరోజు ముంద అడగడము ఒక గంట ముంద అడగడ మార్నింగ్ వెళ్ళాలనుకుంటే ఈవినింగే అడగాలి ఆఫ్టర్నూన్ వెళ్ళాలనుకుంటే ఈరోజు మార్నింగ్ అడగాలి
ఓరిని మరి అంత టూమచుకున్నార ఏంది
ఆ మరిీ టూ మచ్చా కస స్కూ పెట్న
అంటే సండేనే కదా సండే దానికి పెద్ద పెద్ద కొంత టైం తీసుకొని పంపించకపోవడం ఏంటి అసలు
అంద ఆయన కూడా ఒక రోజు ముడులా డబ్బ చాలా రజు
మీ అంటే మీ సారు అడ్నే ఉంటా ఇక్కడ మీ
ఆ మా సార్ ఇక్కడనే ఉంటారు అసలు మా మేడమ్స్ వాళ్ళ ఇద్దర మేడమ్స్ అనుకుంటా బైట నుంచి వచ్చేవా మీతో అందరు ఇక్కడనే ఉంటారు
అవునా అంటే పక్కపక్కన ఏరియా వాళ్ళ ఏంటి
మా హాస్టల్ల్లోనే ఉంటారు అందరు
అదేంటి సేర్వాలో హాస్టల్ మీరాదే హాస్టల్ ఆ
వాళ్ళు సపరేట్గా రూమ్స్ ఉంటాయి వాళ్ళకి అదే రూమ్
అపార్ట్మెంట్స్ లళ ఉంటారా
గా అ
హ మరిట్లా బ్లాగ్సా బ్లాగ్సా
అందులో కూడా కాదంట జస్ట్ ఫ్లోర్స్ అంతే ఫ్లోర్స్ కిన్ని ఫ్లోర్లు ప ఫ్లోర్ లోనేమో సార్ వాళ్ళు మేనేస్ పెద్ద సార్ వాళ్ళు మేనేస్ వాళ్ళు ఉంటారు బాయ్స్ హాస్టల్ అయితే నా వేరే ఫ్యాకల్టీ చార్జ మేడ చాలగా మా హాలు
అవునయితే ఇవాళ మేము నిన్న ఎప్పినా కదా మొన్న నీతోటి ఫోన్ చేసి గదే మా అక వాల్ళల కూతురు వాల్ ఫోన్ చేసి ర ఫెస్టివల్స్ కళ్తా మన మామీ మా డాడీ కూడా వస్తున్నారంట ఇ మా మేనత్త కూతురు కూడా కాల్ చేసా పంండగకి చెప్పిరానంటే నాకు ఇంకెవరు ఫోన్ చేసి చెప్పలేదు అని అయితే ఆ పెద్ద మమ్మీ చెప్పింది ఆ మాక్క కుతురు పెద్ద కూతురు
ఆ
ఇక అత్తయ్య కూడా చెప్తా అత్తయ్య కూడా ఎప్పుడు రాట్లేదు కదా పెళ్ళైన కాంచి ప రాలేదు కదా పిన్నే చెప్తాను అన్నది
ఆ మరి చెప్పలేదంతా
ఆ చెప్పలే ఫస్ట్ ఏమో నెంబర్ అడిగింది నెంబర్ అడిగినాక నేను సరే ఇస్తా ఇస్తారా అనింటే ఆ వద్దులే వద్దులే చిన్న చిల్ల కాడ ఉన్నదులే అని చెప్పింది
మరే బయ ఏం చిన్న చెల్ల దగ్గర తీసుకుంటూ లేదు చెప్పద్ చెప్పొద్ దాంట్లోనే ఆలోచించి అంత దూరం ఉంది కదా ఏమంటంది
ఇక అదే ఆలోచిస్తున్నా ఇక పోందట అసలు చెప్పాలన్నట్టున్నారు వస్తున్నా అంటే ఇ నాకు ఎవరినా చెప్ప ఇక ఎవరనా చెప్పారంట ఇంక చెప్పలేరు అనేది చెప్పలే నాక ఇక మళ్ళా మనం ఎందుకులే అని ఇక సైలెంట్ కదా అ అందు అందుకనే నేను కూడా ఇమా అస్లాళ
పోతున్నావా
ఎక్కడికి
మీ అప్పాల గుర్తు పిలిచదాము
పోతున్నారా పోతున్నారు ఇక పోకపోతే ఇంకో మాకు ఇంకా ఎక్స్పర్ట్ అయిపోయింది అనమాట చాన్రోజులు అయితుంది అది మాకేం అంటే ఇప్పుడు పిల్లలు ఏమ అనుకుంటార అంటే అంటే మామమ్మీ ఉన్నప్పుడే అందరు వచ్చారు మా మమ్మీ చనిపోయిన కానీ చెవ్వాలి రా లేరు ఆ అది దానినికి వాళ్ళు బాధపడతారు కదా
అట్లాగే అనుకుంటు
ఇక అదే ఇక వాళ్ళని ఎందుకు బాధ పెట్ట మల్లి అనవసరంగా చిన్న పిల్లలు కదా అంటే పెద్దమ్మాయికి పెళ్ళ అయింది
అవునా చిన్నపిల్లలు ఏమో అనుకుంటున్నాను చెప్తుంది
ఏ లేదు రా మా పెద్దమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి మ్యారేజ్ అయింది రీసెంట్గానే యాక్చువల్లీ వన్ ఇయర్ అవుతున్నట్టుంది మార్చ్ ఫిఫ్టీన్త్కో సిక్స్టీన్త్కో అనివర్సరీ ఉండే వాళ్ళది
అవునా ఇరోజ ఫిఫ్టీన్త్
ఆ లేదు లేదు సెవెంటీన్త్ కు ఉంది వాళ్ళది అనివర్సరీ
ఆహా
ఎలుండే ఆ వన్ ఇయర్ యితే తుంద ఇా ట్వంటీ వన్ ఇయర్స్కి చేసిర్రు అమ్మాయికి మ్యారేజ్ మంచినే కానీ ఇక అంటే అక్క లేదు కదా మా బావ ఎన్ని రోజులునే అట్లా ఉంటాడు ఎప్పుడు
అంత విద్దమ్మాకి నవప్పనివాస
ఆ ఇక మర ఏం చేద్దాం చెప్పు అట్లా కలిసి వచ్చింది. ఇంకా మా చెల్లె అయితే ఇంకా చిన్నది తెలుసా. ఆ మా మా అక్క బిడ్డఏ పెద్దది. మా చెల్లె చిన్నది. తెలుసా
అవును న ప్ పి అంటంటే చిన్న పిల్లలు కావచ్చు అనుకున్నా మరి పెళ్ళఅయినా అమ్మాయి పి అంటే నూంత పెద్దదలాగ
హ్హ్ అదేంగాదురా అట్లా వాళ అట్లా అంటే జూనికి చాలా పెద్దోళ్ళు గాని ఇక ఎంత పెద్దోళ్ళ అయినా కూడా, వరసలు వరసలు తీరుగానే ఉంటాయి కదా. మా అక్కకి చిన్న వయసులోనే అప్పట్లో చిన్న వయసులోనే. పెళ్ళి చేసిరంట
ఆ
ఆ అట్లా ఆఅక్క పెద్దది అయిపోయింది మేం చిన్న చిన్నళ్ళం అయిపోయానుం నీకు ఇంకా హైలైట్ జోగు చెప్పనా
ఆ ఏం చేస్తాది
మా పెద్ మా రెండో పెద్దమ్మ కూతురు ఉంటది ఆమె అ అంటే జాబ్ చేస్తుంటది. ఆమెకి పెళ్లి కాలేదు మా మూడ అక్క మా మూడో అక్కకి పెళ్లి అయింది. ముగ్గురు పిల్లలు తెలుసా.
అవు మని మీ పెద్ద అక్కకి ఇంకా పెళ్ళి కాలేదా
హ్ హ్ హ కాదు
పెద్దక్కగా కాలే మీ పెద్దక్క కాకుండా మీ అక్క నువ్వు ఇద్దరు చేసుకున్నారా పెళ్ళి
ఆ నేన్ నాకు పెళ్ళి అయింది. మా మా చిన్నక్కకు పెళ్ళి అయింది. మా పెద్దక్కే పెళ్లి చేసుకోలేదు. మా ఇప్పుడు మా అక్కకేమో ముగ్గురు పిల్లలు. నాకేమో ఇద్దరు పిల్లలు.
పాపం అంటే
చేసుకోలేదు మళ్ళా మా చిన్న అక్క పాపకి మేజర్ ఫంక్షన్ కూడా అయినది తెలుసా రీసెంట్
ఓ గాడ్ సెలెక్ట్ అస ఏ ఫటీ థర్టీ థర్టీ థర్టీ యో ఫార్టీన్నట్టుంది
ఆ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటంది అనుకో. మా చిన్నక్క కూడా సెవెంటీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసుకుంది. అట్లా అంటే అప్పుడు తెలియలేదు ఈ ఆ తొందరపడి చేసుకున్నది. లవ్ మ్యారేజ్ చేసుకున్నది అనవ్స్ సంగా
ఎంత కావాలినుకున్నా ఈ టైంకి మీ పెద్ద
హ అయిపో ఉండాలి ఆ మళ్ళీ మా పిల్లలు కూడ సెకండ్ క్లాస్ నా మా పాప సెకండ్ క్లాస్ మా బాబు ఎల్కేజీ అట్లా చదువుతున్నాడు. ఆయన కూడా మా ఇంతవరకు పెళ్ళి చేేసు ఏమనంటే నేను జాబ్ చేసుకుని చేసుకుంటున్నాం మీలాగ కాదు అనిండు ఓ ఓకే చేసుకోవడం జాబ్ చేసు కోవాలి కాదనట్లేం గాని మొత్తమే ఇక ఏజ్ అంతా పోయినాక మ్యారేజ్ చేసుకుంటే ఏమొస్తది
అసలు మీ అక్కకి పెళ్ళైతదా అక్క నాకసలు డౌట్ థర్టీ ప్లస్ అమ్మాయిలు కావడ చాలా కష్టం అట్లాంటే మీగ థర్టీ ఫైవ్ అంతా అమ్ నమ్ం
థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అట్లు ఉంటాయి కావచ్చు మాకు కేతే
బామ్మ అంత పెద్దదయినా కూడా ఇప్పడు కూడా జాబ్ కోసం చేసుకుంటా అను కూడా పెళ్లి చేసుకోవట్లేద
అది కూడా ఓకే గాని మరీ మొత్తమే అట్లా చేసుకోకుండా ఉండడం కూడా కరెక్ట్
ఇండిపెండెంట్ కుంటగా ఒక వీూ ఇయర్స్ మా అంటే ఒక త్రీ ఇయర్స్ ఒక ట్వంటీ ఎయిట్ కనే చేసుకుంటూ బాగుండేది కదా
అదే అదే ఆ ఒకవేళ నార్మల్ గా థర్టీ ఇయర్స్ లోపు వేసుకున్నా కూడా బాగానే ఉండేది కానీ మాకు కాళ్ళ అయిపోయింది దానికి మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి
ఆమగ తెలిసదదా అందు నార్మల్గా ప్రతి దతే అసలు పెళ్ళి స్కూల్ ఇబ్బంది అవుతుంది ప్రెగ్నెన్సీకి నార్మల్ గా ఎప్పుడు చేస్తున్నా పర్లేదు కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవవి ఈ టైం క అసలు పెళ్లి సంబంధ సల సేర్ ఆవుగురు నా నమ్మకందిదు
అదే
సంబంధాలు ఇవేనా
అప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ లో ఉన్నప్పుడు అట్లా వచ్చినాయి ఇక ఇప్పుడు అంత లేదు వెతుకుతున్నారు మా పెద్దమ్మ మా పెద్ద నాన్న వాళ్ళందరూ వెతుకుతున్నారు ఏం అవుతుదో ఏం దొరుకుతుందో ఇక
ఇప్పుడు ఏం దొరుకుతారు అక్క నయం ఇప్పటికైనా వెతున్న అప్పుడే చేస్తుంటే అయిపో వాళ్ళ పేరెంట్స్ అయినా
అదే అదే ఒక్క నేను కూడా ఇక అదే అనుకున్నా చాలా రోజుల నుంచి పాపం వెతుకుతూనే ఉన్నారు కానీ కుదరట్లేదు ఏం చేశారు ఎప్పుడు వాళ్ళు మాత్రం ఇగో పెద్దన్న కూడా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మా అక్కకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే నా కూతురు జాబ్ చేస్తేది నేను కూర్చొని బతుకుతాను నా కూతురు బా జాబ్ చేయాలి ఆమె కళ్ాల మీద ఆమె నిలబడాలి అనుకోవడం ఆ అదక కో ఓకే బాగుంది కానీ లేదు ఆ ఏ తండ్రిికైనా నాకు కూతురు బతకాలి కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటారు కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఏమైందంటే ఆ అంటే వాళ్ళు ఏమ ఆయన ఏమనుకున్నాను అంటే ఆమెది వచ్చి పెడితే మేము తింటాం అన్నట్టు అట్లా ఆలోచించుకున్నాడు మా పెద్నాన్న
ఆ చాలాచించుకున్నారు రేపటి రోజున ఇక ఆకు పెళ్లియకపోయినా ఏం బాధపడ్డా అనుకుంటే ఎట్లా జాబ్ చేస్తుంది కాబట్టి అదే జాబ్ లేని అయితే ఈ పాలిటీకి ఎప్పుడ పెళ్లిేసింది
అదే కదా
చ జడ అ తప్పపోది అయినా ఆమెకైతే తెలిసి ఉంటది కదా ఇన్ని ఇయర్స్ తెలి సంబంధాలు రావు నాకంటే ఒక లైఫ్ ఉండదా పట్
అదే కదా నేను కూడా అప్పుడప్పుడు మా మా మమ్మీ వాళ్ళు కూడా ఏదన్నా సంబంధాలు తెచ్చినా కూడా ఇక వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేరు ఇక మా మమ్మీని కూడా ఎందుకు ఉకుకి అడగడం వేస్ట్ వడగ కాదు ఇదని చెప్పేసిన
అదే బెటర్ అసల అసలు